హలో
హలో
హయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరేం చేస్తురు
ఎం లేదండి ఇప్పుడే తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఇంకా విశేషాలు
తప్పుంది
అవునా
మీరు
పిండకాయ
అవునా
ఈ మధ్య ఎక్కడికైనా టూర్ కి వెళ్ళారా అండి
టూర్కీ అంటే ఈ మధ్య వెళ్ళలేదు వెళ్ళాలి మీరు వెళ్ళారాండి
ఆ మొన్న వెళ్ళామండి, భద్రాచల మీకు దగ్గరగా ఏముంటాయండి, టూర్ ప్లేస్లు మీ ఊరికి కి దగ్గరగా
ఆ పా పరేశ్వర ఆలయం అంటే కొం చిన్న చిన్న ఆ వెళ్ళామండి
ఎలా అంకల్ బాగుంటదా
చాలా బాగుంటాయి కొండలు గుట్టలు ఉంటాయి
అవునా అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటందని విన్నాను అక్కడనే మీకు దగ్గర్లో వాటర్ఫాల్స్ ఉంటుందని విన్నాను
ఆ కుంట జలపాతం అంటారు అండి సు పహదటి ఉంటుది మ్ చూడద చాలా మంది వస్తారు, ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ మంది వెేకేషన్ కి వస్తారు, మీరు వెళ్లారండి ఎప్పుడన్నా ఆ అ
ఇప్పుడు సమ్మార్ కద అక్కడ వాటర్ ఉ ఉండవేమో
అంటే బయటగా ఉంటాయి కానీ అలా చేయరు వర్షాకాలంలో అయితే ఫుల్ మంది వస్తారు కానీ అలా చేయరు ఇక్కడ డేంజర్ ప్రభావం అంటే ఇంతకు ముందు ఇన్సిడెంట్ జరిగాయి అనమాట చనిపోయారు అందుకని వాళ్ళని అలో చేయరు
మేము అక్కడికి వచ్చామండి నవును ఒకసారి వచ్చాము బో కూడా ా అక్కడ సరస్వతి అమ్మవారు బాస్ రమ్మ అన్ని దర్శించుకోవనికి వచ్చినప్పుడు అక్కడ బోటింగ్ చేసాం
ఉ
బాగుండే చాలా బాగుండే వో
అక్కడ చాలా మంది అక్షరాభ్యాసం చేయిస్తారు బాసరులో అంటే ప్రత్యేకమైన దేవాలయం సరస్వతి అమ్మవారి అంటే బాసరునే ఆ ఇంకోొటి కేరళను తమిళనాడు మరి సంథింగ్ తెలియదు వేరే వేరే స్టేట్ లో ఉంటుది మన స్టేట్ మన సైడ్ అయితే బాసరనే ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో ఎన్నోన్నో
అవును ఎగ్జామ్స్ ఉన్నాయిమో నా అక్కనే పూజ చేపిస్తారు కదా
అవును చిన్న పిల్ల పెడితే ఫస్ట్ అక్షరభం చేసి శ్రీకారం పెట్టేయడానికి అక్కడికి వస్తారు
అవునండి
అ
అ
ఇంకేనాంటేనా వెళ్ళారంండి
ఇ
వేరే ప్లేసెస్
ఏ ఇంకా వెళ్ళలేదండి ప్లాన్ చేస్తున్నాము కాని వెళ్ళాలి
శిర్డి వెళ్ళారాన్నడి ఎప్పుడన్నా
ఆ మంచి చిన్న ఉన్నా ప్పు వెళ్ళామండి అప్పుడు కానీ ఇ కూడా అంత గుర్తులేదు అది చిన్న ఇప్పుడు వెళ్ళం. కాని ఇప్పుడు బాగా ఆ మంచిగాందని ఇలా వెళ్ళాలి. అని కూర్చోలి.
ఉ చాలా బాగుంది అనుకుంటుంది. నేను కూడా వెళ్ళగా చాలా డేస్ అయింది. నేను ఇంటర్మీడియేట్. డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్ళాము.
ఆ
ఇంకా వెళ్ళాలి. చూడాలి. బాగుంటది అక్కడ. ప్లేసెస్ శని శంగాపూర్ ఉంటది. ఇంకా పండరిపూరు ఉంటది. ట్రైన్ లో వెళ్ళడం రావడం ఉంటది. మస్తు అంటది వెకిల్ పట్టుకని కూడా వెళ్ళస్త చ్చు అక్కడ మొత్తం మహారాష్ట్ర ఉంటది.
ట్రైన్ లో. అక్కడ పుడ్ కూడా అంతా దొరకదు. పన్నీర్, చపాతీ లే
అవునా.. అ మహారాష్ట్ర సైడ్ కదా. అటు పుడ్ అంటే పుడ్ దొరుకుతుంది. అంటే రైస్ పుడ్ దొరకదు. దొడ్డు రైస్ ఉంటది. బాగుంటది. అక్కడ కూడా తిరుపతికి వెళ్ళారా అండి.
తిరుపతికి లేదండి. ఎప్పుడు కూడా
తిరుపతి కూడా బానే ఉంటంది అక్కడ. అన్ని మెట్లు ఎక్కేసరికి ఏడుకొండల వాడ చిన్నప్పుడు వెళ్ళాను. ఈ మధ్యలో వెళ్ళలేదు ఇంకా. ఎప్పుడు వెళ్ళనిస్తాడో ఆయన
వేములవాడ, కొండగట్టు.
హ అవయితే వెళ్తామండి. అప్పుడప్పుడు వెళ్తాం. అది దగ్గర కాబట్టి. ఆ అవునట్లా వెళ్తాం. మీ వెళ్తారా అండిరాండి మీరు. అవు నాంపల్లి గుట్ట అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు. పైకి ఎక్కాలి.
అక్కడ కూడా చాలా మంది వస్తారు. ఎవ్రి ఇయర్ ఇంకా అండి. మరి
ఉ ఏ అ వచ్చ తీస్ ఆ వెళ్ళలేదండి. మీరు వెళ్ళారా?
వెళ్లలేదు. ఇక్కడ మాకు దగ్గర్లో కూడా వెళతారు. గద్దెలు అని రూపేష్ అక్కడకి వెళ్ళాము వెల్లి దర్ దర్శనం చేసుకొని వచ్చాము చాలా మంది జనాలుండే ఆ రోజు మేమ్ వెళ్లిన రో అ చాలా కష్టమైంది
అది భూపల్ జిల్లా భూపాలపెల్లి జిల్లా అనుకుంటా కదా
ఆహా లేదండి మాకు ఇక్కడ దగ్గర్నె
ఆ మొదటికంటే అక్కడ అంటే ముం ఓకే ఓకే
ఆ
ఊ అక్కడ ఏం చేస్ కదండి ఎక్కువశాతం మా సైడ్ ఎక్కువ ఎళ్లరు ఇటు సైడు ఊ ఇటు సైడ్ ఎవరు ఎళ్లరు ఏం చేస్తారండి
అంటే మూడు రోజులు మూడు సమ్మక్క సారక్క అని ముగ్గురు వస్తారు ఇద్దరు ఇప్పుడు దేవతలు వస్తారు ఇంకొక రోజు ఇద్దరు కలిసి వస్తారు అందరు మొక్కులు ఉం ఉంటాయి కదా వాళ్ళకప్పుడు బెల్లంతో బెల్లంని బంగారం అంటారు దాంతో చెల్లించుకుంటారు మొక్కులు
ఉహు
చాలా బాగుంటది అది ఎవ్ ర్రీ టూ ఇయర్స్ కి జరుగుతది కాబట్టి బాగా మంది వస్తరు కోడిలు మేకలు కోసుకొని అక్కన్నే వండుకొని అ అన్నీ తింటరు ఒకరోజు నైటు స్టే చేస్తరు అన్నట్టు ఆ చాలా బాగుంటది ఆడేస్ అవును చాలా బాగుంటది అప్పుడు
ఊ మొత్తం నాన్ వెజ్జు కావచ్చు డ్రింక్ నాన్ వెజ్జు
మొత్తం తెలంగాణ అంటేనే అది
ఊ తెలంగాణ అంటే అది కాదండీ యా చ్చల్లీ తాగుడు తినుడే కాదు అంటే ఆ పోరాటం చేసి సంపాదించుకున్నారు తెలంగాణ అంటే అందరు అంటరుగని చుక్క ముక్క మా అమ్మ సడన్గా అంటగని అది కూడా ఉంట అంతేగనీ ఊ ఎంతా కష్టపడి వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కష్ కష్టపడి సంపాదించూకున్న వాళ్ళు తెలుసన్నమాట అట్లా ఇటు సైడు తక్కువండి రేర్
ఆహా మీసైడ్ ఎం జాత ఉంటది మరి ఎక్కువగా మీ సైడ్ ఏం జాతర ఉంటది ఎక్కువగా
జాత్రలా ఇట్లా వార్ష కోత్సవాలు ఎక్కువ ఉంటాయి ను అవు ఊర్లో
ఊ రీసెంట్గా దేనికైనా వెళ్ళారా మీరు
రీసెంట్ గా అయితే హా ఇక్కడ మా సాయిబా షిర్డి సాయిబా ఉంటది కదా ఆ టెంపుల్ ఇట్లా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వార్షికోత్సవమని పెద్ద జాతర జరుగుతది ఇక్కడ మస్తు జరుగుతది అండీ చిన్న పెద్ద అంటే పక్క ఊళ్ళ వాళ్ళు ఆ అవునండి పక్క ఊళ్ళ వాళ్ళ అందరు వస్తారు
ఆహా చాలా బాగా జరు పోయినాం
ఉ ఊ ఈ మధ్య ఇంకా నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కదా
ఆ
అక్కడికి వెళ్దాం చూస్తున్నాం చూడాలి
బా జనాలు వస్తారు ఎందుకంటే ఇగ నవమి
హుమ్ కళ్యాణం జరుగుతది
లు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
హా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ ఫుల్ మంది ఆడతార ఎక్స్ తీసుకొస్తారు కొడతారు ప్లస్ పూస్తారు వాటర్ బాల్స్ లాగా ఇట్లా బెలూన్ బాల్స్ బాల్స్ ఉంటాయి కదా వాళ్ళతోటి పట్టా పట్టా కొడతారు మీరు ఆడతారా అండి మీరు
మేమంతా ఆడమండి ఇళ్లలోనే ఉంటాం అంత ఇష్టం ఇష్టముండదు
సెలబ్రేట్ చేస్కో సెలబ్రేట్ చేసుకోరా మీరు
అవున్గని ఎక్కువ ఆడం ఓన్లీ రంగు పూసుకుంటాం వాటర్
అవునా ఇ ఇష్టం ఉండదా మీకు
ఇష్టం ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఆడమ అన్నమాట వోన్ లి రంగులు మన అట్లానే ఉంటం అంతే
ఏట పన్నెండు ఒకటి ఆడుతనే ఉంటాది ఉంటారు డబ్బులు అడగ అడుగుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఫోటో వస్తాయి కడ ఆ వస్తారు కదా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరు వస్తారు
ఇట్లా దానికి ముందు కామ దహనం అని అదేకదా కాముడి దహనం
ఉమ్ ఉమ్ కామదహనం చేస్తారు తర్వాత హోలికా దహనం ఊ
చిన్నపిల్లలు
అవును శ్రీకృష్ణ వారికి రాదమ్మకి చాలా ఇష్టం పం డుగ అంటే హోలీ పండుగ
అవును వాళ్ళకు సంకేతంగానే కలర్స్ పూసుకుంటారు. ఉమ్
ఎంజాయ్మెంట్ అనిపిస్తాది కానీ అవి కలర్స్ కళ్ళలో పోతే మస్త్ బాధ అనిపిస్తాది హు హు రాడుకునేటప్పు ఇప్పుడు దాగ చూసుకుంటు ఆడుకోవాలి ముక్కల చెవుల పోకుండా
ఉహు టూ త్రీ డేస్ వరకు అసలు
అవునండి
అ
నిద్ర వస్తుందా అండి
లేదండి ఆవలింతలు వస్తున్నాయి అన్నం తినాలి అన్నం తినాలి
ఆ తినలేదు
ఆ తినండి మరి ఓకే అండి అ ఓకే అండి మరి బాయ్
ఆ ఓకే బాయ్